త
హలో
ఏం చేస్తున్నారు
ఉ ఏం లేదు ఇగో మెడికల్ షాప్ క వెళ్ళాలి కొన్ని మెడిసిన్స్ తెచ్చుకునేది ఉంది అయిపోయినాయి
హ
ఎలా ఉన్నారు ఇంతకీ చాలా రోజుల తర్వాత నేను గుర్తొచ్చాను ఏంటో మీకు
వచ్చారు కదా కనీసం మీకు గుర్తు రాలేదు కదా నేను నేను కూడా కా
కొంచెం ఈ మధ్య ఒంట్లో సరిగ్గా ఉండట్లేదు ఇంక అందుకని చెప్పేసి ఎవరికి ఫోన్లు చెయట్లేదునమాట ఏం చేస్తాం
ఇ బెల్లముూ ఆ తినడం మంచిదేనా
చాలా మంచిది కానీ ఇప్పుడు అంతా ఆర్గానిక్ బెల్లం ఎక్కడ దొరుకుతుంది పేరుక ఆర్గానిక్ అంటున్నారు కొన్నియితే బెల్లం తింటే నిజానికి మంచిది ఐరన్ వస్తుది కానీ లిమిట్ ఏదైనా సరే ఒక లిమిట్
స్పూనులతో తింటున్నారమ్మా ఇక్కడ
ఆ హా ఓకే అంటే బెల్లం ఎలా అంటే ఇప్పుడు కొన్ని పల్లీలు వేయించుకున్నాం అనకు పల్లీలతో పాటు బెల్లం తింటే రెండు రకాల ఉపయోగాలు ఉంటాయి
నిజము మీరు నంమర్ కాగాని స్పూన్ తో నా ముందు జరుగుతున్న ప్రక్రియ అది ఇప్పుడు ప్రస్తు నేను ఇలా ఉన్నానని ఆ అద్దును చూస్త కుని నా ముందే మూడు స్పూన్లు పెద్ద పెద్ద వెళ్ళిపోయినా ఇప్పుడే నూట్లుూకి
ఉ మరి అంతే కదా అవకాశం దొరికినప్పు
అయిపోయిేది కతం
ఒకక్కరు భ ఒకరు అలా ఉంటే పర్వాలేదు ఏం కాదు కానీ వేడి చేస్తుంది కదా కొంచెం ఎక్కువ నీళ్ళు ఎక్కువద ఇం
అది అది వేడా
బెల్లం కూడా వేడి చేస్తుది కదా కొంతవ ఏ అదేనా కొంత వరకు మెడిసిన్ అది దాటి అ ఏమైతుది అంత మెడిసిన్ అవ్వదు కదా ఇప్పుడు మనం సేమియా చేస్త సున్నామాకో సేమయా చేస్తున్నాం అది ఒక నలుగురు కేజీ చేస్తున్నాం ఒక గడ్డ ఒక ఒక పావు కేజీ గడ్డ ఒక ఒక్క పర్సన్ కి మొత్తం వేయంగా అందులో సగమే అందరికి కలిపి సగమే వేస్తాం ఆ తర్వాత మళ్ళీ స్వీట్ ఎక్కువ తినం మనం
అవును ఇంకో విషయం ఏంటంటే
హ
ఇది ఏదైనా అతి ప్రమాదమే ఏదైనా అతి ప్రమాదమే అతిగా డబ్బులున్న ప్రమాదమే అతిగా తిండి తిన్న ప్రమాదమే అతిగా ఏ పని చేసినా ప్రమాదమే
అదే కదా అది నిజమే గదా ఆ
ఆంటీబయోటిక్ అదా ఆ కొండ జాతలు పసుపు పండిస్తారు వాళ్ళు పసుపు కొమ్ముల్ని పచ్చ పచ్చి పసుపు కమ్మల్ని పులుసు పెట్టుకుని తిన్నారు కరే కింద
ఆ ఏమనా ఇంద
ఏం అవలేదు అంటే అది బంగాళం పులిసిలాగా వాళ్ళకి
అంటే అట్లా తింటారేమో నేను కూడా ఎక్కడో విన్నాను అంటే ఈ యూ యూట్యూబ్ లోనే అక్కడ చూసా నేను
హ బా బాగుంటదేమో పసుపు పసుపు అయిపోయి హ
అది యాంటీబయాటిక్ కదా అది ఒకసారి తింటే మంచిది అన్నట్టుగా తింటారేమో మరి ఏవో అంటే ఒక అన్ని కూడా పూర్వకాలపు వంటలే కదా కొండ జాతుల్లో తింటున్నారు వాళ్ళు అంటే పూర్వం చేసి పెట్టిన అవే కదా వాళ్ళకి చాలా మెడిసిన్స్ కూడా వాళ్ళ చాల వాళ్ళకి తెలిసినంత ఎవ ఎవరికి తెలియదు కూడా నాకు తెలి తంతరపు
ఆ శబ్దం వినపడిందా మీకేమన్నా
ఆ అవును ఏదో శబ్దం వినిపించింది
అవునా బయటా వేడిగా ఉంది అని ఐ క్రీమ్ పంండడు ఆ శబ్దం పెట్ట
అవును ఇం ఇప్పుడు ఈ పిల్లల్ని ఇది కూడా కంట్రోల్ చేయలేం నిజంగా ఇక ఎండాకాలం వచ్చింది కాబట్టి ఇక పిల్లలకి ఏం కావాలి ఐస్ క్రీమ్లు చల్లగా కావాల అంటారు తర్వాత మనము యాభై రూపాయలు పెట్టి ఐస్ క్రీమ్ ఉంటే వెయ్యి రూపాయలు రెండు వేలు వది చోకోవాల హాస్పిటల్ కి తీసుకపోయి
ఇక్కడ ఐస్ క్రీమ్స్ కి అలాంటి ఇబ్బంది అంట, అమెరికాలో ఐస్ క్రీమ్ తింటే ఏం జలుబు చేయదంట, ఎవరో చెప్పారు నాకు మొన్న. ఇల్ ఐస్ క్రీమ్స్ తిన్నాము ఒక్క జలుబ్ కూడా చేయద్ తెలుసా అక్కడ అని అంటున్నా
అంటే అలా అని కాదు గాని మొన్న నేను కూడా ఏంటంటే ఒక ఐస్ క్రీమ్, ఇక్కడే మన దగ్గరే ఆ ఏదో ఐస్ క్రీమ్ నేను తిన్నాను. నాకు యాక్చువల్ గా అయితే పడదు అసలయితే వెంటనే దగ్గు, జలుబు ఇట్లు వస్తాయి, కానీ అది తిన్నాక నాకు ఏం అనిపించలే అసలు. త్రోట్ లో కాని ఇట్లా అసలు, ఆ రోజు కాని ఆ తర్వాత రోజు దాని వల్ల నాకు ఏం అనిపించలేదు, కానీ కొన్ని ఐస్ క్రీమ్స్ మామూలుగా రోడ్ల మీద ఇట్లా సైడ్ క అమ్ముతుంటారు, చూడు అవి నాకు పడట్లే. హలో
ఆ విన్
అం ఉమ్ అది నాకు పడలేదన్నమాట ఉమ్ ఈ పాలైస్ అంటారు నీల ఏదో రంగు అవ్వి ఏదో ఒకటి చెప్తాడు ఫ్రూటీ అంటాడు ఏదో ఒకటి అమ్ముతాడు వీడిక్కడ రోడ్ల మీద మరె ఎందుకు పడదు అనేది మాత్రం అర్థం కొన్నేమో అడ్డమైన నీళ్ళతో చేస్తారని అంటారు నీళ్లు మంచియి కాకుండా చేస్తే కూడా మంచిది కాదు కదా అట్లా కూడా మంచిది కాదు ఇం వాళ్ళేమో అమ్ముకో వాళ్నేదో ఒక్కటే చూస్తారు అంటే వాళ్ళక్ కూడా మరి గడవాలి
హా
హ్మ్ ఇంకా ఏంటి ఇంగ మా ఇగో మీకేమైనా శబ్దాలు వినిపిస్తున్నాయా, మా ఇంటి దగ్గర మస్తు శబ్దాలు పిల్లలు ఇంట్లో ఉన్నారంటే, పనికిొచ్చే పని కన్నా పనికిరాని పనులు ఎక్కువ చేస్తా ఉంటారు.
ఆ మళ్ళీ స్నాక్స్ కూడా చెయ్యాలి కదా, అవుతుంది కదా, లంచ్ అయిపోయికి ఇంకా స్నాక్స్ చెయ్యాలి కదా అదే ఆలో చిస్.
నిజంగానే ఏమవుతుందన్ టే వాళ్ళింట్లో ఉంటే మనం కిచెన్ కు అతుక్కపోవాలేమో అనిపిస్తది
అదే స్కూల్లో ఉంటే వాళ్ళు కాకలెయ్ దు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసుకుంటారు ఇక్కడ ఏం దొరకదు బావా ఇలాగే చదువుకోవాలని వాళ్ళ మైండ్ సెట్ చేసుకుంట మైండ్ సెట్టింగే కదా ముందు ముఖ్యం
మైండ్ సెట్టింగ్ టీచర్లు కూడా ఆడ వదిలి పెట్టరు కదా ద ఒకొ క్లాస్ అయిపోగానే ఇంకొక క్లాస్ ఇంకోక క్లాస్ అయిపొ ఇట్లా టీచర్ బయటికి వెళ్ళగానే ఇంకో టీచర్ లోపలికెళ్తారు వాళ్ళకెక్కడుంటది ఖాళీ అసలు ఆలోచించాని ఖాళీ ఉండదు వెళ్లి నిజంగా స్ట్రిక్ట్ టీచర్లు అయి తే అనుకో వాళ్ళొచ్చే లోపే బుక్స్ తీసి పెట్టాలని అంటారు కదా
ఉమ్
ఇంగప్పుడు వాళ్ళ ఆలోచన ఓన్లీ అమ్మో బుక్స్ తీయకపోతే మా టీచర్ ఏమైనా కొడతారో తిడతారో లేకపోతే ఇట్లనే ఏదో ఆ హడావిడిలో ఉండి వాళ్ళకి ఏం అనిపియ్యదు ఇంట్లో ఉంటే వాళ్ళకి ఆకలి తినాల్సినవి తినరు తినాల్సిన వాట్ టి మీద మాత్రం అస్సలు శ్రద్ద ఉండదు ఇప్పుడు అన్నం కూరలు వండేశావా హమ్మయ్య ఇక చాల్లే ఈ రోజు ఎండకి ఇంతకు మించి ఇంకా కిచెన్ లో ఉండలేమని మనం అనుకుంటాం
ఉమ్
ఆళ్ళకు మాత్రం ఏమైనా ఉన్నాయా తినడానికి అరే అన్నం కూర వండాం నాన్నా తినండి అంటే అన్నం కాకుండా ఇంకేమైనా ఉన్నాయా
ఉమ్మ్
పోని దోసేసేనా నానా అంటే దోశలు అన్నంలు కాదు ఇంకా ఏమైనా ఉన్నాయా
హ్మ్ పొంతలు తెచ్చాను నేను మొన్న మషాలంతా చేద్దామని కుంటున్నాను మీ క్సిజరు బ్లేడు విరిగిపోయింది
ఓహో
మషాల పట్టాలి కదా అల్ అల్ అవన్నీ వేసి పెట్ ట్టాలి కదా
ఇవాళ నేను అదే వండాను విషయం ఏంటంటే ఎలా ఉంటుదో నువ్వు నేనే ఆ నువ్వెలా వండుతావు
అయన్నీ యలకులు లవంగాలు మషాలా సామానము పల్లీలు నువ్వులు అవన్నీ కొబ్బరి అవన్నీ ఏసుకుని మిక్సి పట్టుకోవాలి కదా ఇందాక చెప్పాను కదా మీ సిజర్ ప్రాబ్లం అని
అవునవును ఉమ్ అసలు మామూలుగా ఎట్లొండుతావ్
ఆ వంకాయలోనే ఆ మిక్సీ చేసిన అది అందులో ఉల్లిపాయ కూడా వేసేస్తానులే అంత మిక్సింగ్ చేసింది వంకాయిల్లో నాలుగు ముక్కలు చేసి అందులో పెట్టి మష్ చాలా వేయించి మళ్ళీ ఈ పొడంతా ఏసి నీళ్ ఏసి తొందరగానే అవుతది ఒక్కటి ఏంటంటే మిక్సీ పట్టడం ఉంది కదా, కర్రీ తొందరగా హు కర్రీ తొం తొందరగానే అవుతది
కానీ వంకాయ కర్రీ ఎట్లయినా వంకాయ బాగుంటది, చిన్నప్పుడు అ అంత అనిపించలేదు గాని నా. కు వంకాయ నిజంగా అసలు ఎన్ అంత టేస్టీగా ఉంటదా అని అనిపించింది తర్వాత్ తర్వాత్ ఎప్పుడైతే హా మా త్రమి అమ్మ చే తి వంట య మనకి కి నిజానికి చాలా రుచిగా ఉంటది, గాని వాళ్ దగ్గరుండి వండి పెడితే తెలిదు, దాని టేస్ట్ ఎప్పుడైతే అయన్నీ వదిలేసి హాస్టల్ లో పడ్. తాం చూడండి అప్పుడు తెలుస్తుది అనమాట ఇయా అమ్మా చేస్ చే వంకాయ్ కూర అంత బాగుండేది బలవంతంగా తినేది అన్నప్పుడు ఇప్పుడు అలా ఎవరెన్ చేసి పెడితే బాగుండు అని అనిపిత్
హ్మ
నిజంగా చేతుల్లో ఉండగా ఏ ఏదేనా దానికి విలువ తెలియద్ అది ఎప్పుడైతే దాటేస్తామో అప్పుడు నాకు అది ఉంటే బాగుండు అనుకుంటా ఉంటాం
ఉమ్ ఇది రాత్ర మచ్చి మిర్ప్ పచ్చిమిరగాయలు కూడా మజ్జిగలో వేసి నానబెట్టి ఆరబెట్టాను బయట
మ్ హు అయి మూడు రోజులు నానబెట్టాలో ఏదో అంట్ టరు అంటే నేను మా అత్తగారు పెడుతుండగా చూస్య ను
హ్ చెయొచ్చు ఏదన్న చేజగా అంత పని చేయలేన్ ఎందుకంటే నేను రేపు మళ్ళీ పొద్దున్నే వెళ్ళిపోవాలా ఆ పదన్నా మల్ లేవ్ ఇంగ సోమవారం కూడా ఖాళీ ఉండదు అందుకే ఒక్ సారి ఏసేసుకుని ఆ
హ్
ఆ పెట్టేసాను ఇంకా అదే అలాగే ఏండేడమే ఎందుకంటే మధ్యలోకి నే నే నే నేను ఏం చేశానంటే ఆ పెరుగు అం అది జీలకర్ర ధనియాలు మి ఆ మిక్సీ చేసి యేశాను కదా ఆ పెరుగు గట్టిగానే చేస్తరు పలుసగా చేసుకోకుండా ఆ దాన్ని ముక్కల్లో కి కట్ చేస్ స్పూన్ లో వేస్ స్పూన్ తో వేసేసేయాలి అర్థమైందా ఇంక స్పూన్ తో వేసిన తర్వాత బయటికి రాదు ఇంక ఎన్ని రోజులు అలా ఉంటదొ అలా అలా ఎండబెట్టడమే
ఊహు కానీ మరి మీరు ఉండరు కదా మరి అప్పుడు ఎట్లా ఎండబెడతారు
మరి రేపు పొద్దున్న అయితే ఒకసారి బయట పెట్టేసి వెళ్ళి బయటకి బయటికి వెళ్ళి వచ్చేలోగా బయట కొంచెం ఈ సైడ్ ఈ వైపు ఎండకి ఎండిపోద్ది మధ్యాహ్నం వచ్చినా మళ్లీ ఏళ్తలేదు పెట్టుకుంటే అయ్యో నాకు వారం పడుతది మంచి ఎండ అమ్మా మంచి ఎండగానే స్థలమే ఎక్కడ పెట్ టేస్ట్ వద్లేసిన ఎవరు చూస్తర్
ఉమ్ అదే కదా ఎవరు చూడ్రు ఎవరు పట్టిచుకోరు బయట పెడితే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే చక్కగా తీసేసుకోని వెళ్ళిపోతారు కొంచెం అబ్బా బాన్నయిలే అని చేసిందంతా ఎవరి కోసమో చేసినట్ అవుతది
ఇది గుమ్ముడికాయ గుడా తెచ్చుకుందాం అనుకున్నాను అసలు ఎక్కడ పెట్టాలో తెలియక మానేస గుమ్మడి కాయల్తో పాటు చ చేస్తవ్ గా ఒడియాల
ఉ ఉమ్ చాలా మంచిదంట పిల్లలకి చాలా తెలివితేటలు ఇంప్రూవ్ అవుతాయిన్నట్టుగా విన్నా నేను
గాయితేస్
ఆ సరే ఎవరు వచ్చారు మరి నేను మళ్ళీ తర్వాత మాట్లాడతాను హ్ ఉమ్ సరే ఉంటా